హలో దీపికా ఆ ఏం చేస్తున్నావ్
ఏం లేదు కాలి
పోయినవ కాలేజ్ కి ఈరోజు
పోయినా వచ్చిన
ఓ ఏం చెప్పిరు ఆ క్లాసులు చెప్పిరు ఊ
విన్నాం ఆ సారు రిపోర్ట్ రాసిచ్చిండు స్కూల్ ల
ఏం రిపోటు
ఆ ఇంటర్న్షిప్ స్కూల్లా చేయాల్సిం
ఎప్పట్నుంచి ఎళ్ళాలట ఇంటర్న్షిప్ కి
ఈ రోజు నుంచే ఎళ్ళాలంట కానీ మనం అట్ల ఆ సిక్స్ నుంచి ఎళ్ళాల
ఆ
ఐథింగ్ అందరం సోమవారం రోజు పోదాం అనుకున్నాం స్కూల్ కి
అందరు కలిసి సోమవావరమే ఏ స్కూలోళ్ళు ఆ స్కూల్కే
ఆ మాది నెంబర్ టూ కాబట్టి మేం అక్కడ పోవాల అనుకున్నా
ఎంత మంది మీ దాంట్లో మీ బ్యాచ్ ల
మా దాంట్ల సిక్స్ మెంబర్స్
లాస్ట్ టైమ్ పడినా స్కూల్స్ ఏనా ఇంకా ఎట్లా అన్నట్టు
లాస్ట్ టైమ్ స్కూలే
ఉ నాది కూడా లాస్ట్ టైమ్ దే కావచ్చు అయితే ఊ ఎప్పటి వరకు మరి
మనకా జూన్ ఫోర్ దాకా
జూన్ ఫోర్ వరకు ఒక్కొక్క గ్రూప్లో ఎంత
తెల్వదు గాని ఒక ఇప్పుడు జూన్ నుంచి స్టార్ అయిపోతే మళ్ళీ ఆ నుంచి మళ్ళ ఎగ్జాంస్ స్టాట్ మనకి
జూన్ లోనే స్టార్ట్ అయితాయ్ అట్నా
ఆ జూన్ లోనే స్టార్ట్ అయితాయంట
అవునా ఊహు
అదే ఈరోజు ఇది ఆ ఇప్పుడు అది చేపిచ్చుకున్నా
ఏంటిది
అది ఇచ్చి రాలేదు స్కూల్లో
ఆర్డర్ కాపీ ఇచ్చారా మీరు మీ స్కూల్ వాళ్ళు
ఆ ఇది ఇయ్యలేదు నా దగ్గరనే ఉంది సోమవారం పోయి ఇచోస్తా
ఓకే ఓకే అందరు కలిసి ఎల్తార
ఆ అందరం కలిసి ఆ బ్యాచ్ మొత్తం కలిసి వెళ్తాం
ఊ
ఇంగా మరి తిన్నావా
తిన్నా తిన్నా నువ్వు తిన్నావా
తిన్నా పన్లు అయిపోయినయా
ఆ అయిపోయినయి అయితే మరి క్లాసెస్ ఏం చెప్పరు అట్నా
రెండు రెండు క్లాసులు చెప్పీరు ఇంగ తర్వాత ఏం చెప్పలేదు ఇగా
సబ్జెక్ట్స్ ఏంటీ ఎన్ని సబ్జెక్ట్లు ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన
ఆఆ ఫోర్ సబ్జెక్ట్స్ అంతే
కార్డ్స్ గురించి ఏమన్నా మన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏమన్నా చెప్తారా
ఓరియంటేషన్ క్లాస్ లేదు ఏం లేదు అద్ గ్రూప్ లో పెడతారంట మనకి
ఇలా ఇంకా మన స్కూల్ కి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రాసుకోవాలి రికార్డ్స్
రాసుకోవాలంట ఎప్పుడు ఈ వారంలో ఇస్తారంట మనకి
ఏ రికార్డ్స్ ఇస్తారత్నా
ఆ ఇస్తారంట
స్తే వెళ్ళి తెచ్చుకొని స్టార్ట్ చేస్తే అయిపోతుది ఈ సమ్మర్ ఆే
అదే సార్గానే అదే అంటున్నాడు
ఆ
ఇస్తామమ్మా ఈ వారం రోజులు ఇచ్చేస్తాము ఇంకేదో కట్టాలంటే ఒక ఫోర్ థౌసండ్ మనం
డిజర్టేషన్ కి సేమ్ కి కట్టాలి అనుకుంట
ఆ అవును దానికి ఫోర్ హండ్రెడ్ రికార్స్ ఇస్తాం అమ్మ రండి అని అన్నాడు
ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాదు ఫోర్ థౌజండ్
ఫోర్ థౌజండ్
ఇప్పుడు నీ స్కాలర్షిప్ పే చేసినా మరి మొత్తం గ్రూప్ లో పెట్టిండు కదా సార్ వాయిస్ మెసేజ్ చేసిడు కదా
ఈరోజు అదే పని చేసి వచ్చిన
అంత పే చేసినావా
థర్టీన్ తౌసండే ఏం కట్నా మిగతా ఉంచుకున్నా
మన్న తర్డ్ సెమ్ లో కటినవ్ కదా మరి అవి ఫస్ట్ ఇయర్ యా
ఫస్ట్ ఫస్ట్ ఇయర్లా ట్వంటి ఎంత ట్వెల్వ్ థౌజండ్ పడ్డది
ఓకే పడ్డంతా ఎంత పడితే అంత పే చేసినవు
ఆ ఇప్పుడు ఐ ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ రెండు కట్టేసిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ కదా మనం ఫస్ట్ ఇయర్ కి
ఓకే ఆ
అట్లా కట్టేసిన ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఉంచుకున్నా
నీకు స్కాలర్షిప్ ఎంత పడింది మరి
అనాక పద్దెనిమిది వేల తొమ్మిది వందలు పడ్డది
మరి సెకండ్ ఇయర్ కూడా పడాలి కదా
అవి ఈ ఫోర్త్ సిమ్ అయిపోయినాక పడతాయింట మళ్ళ అవి
అయిపోయినాక మరి మీరు ఇప్పుడు మొత్తం పే చేయకపోతే సార్ ఏమనట్లేడా
ఎందుకు పడ్డ వాళ్కి కడుతున్నాం కదా ఫస్ట్ ఇయర్ క్లియర్ అయిపోయింది సెకండ్ ఇయర్ ద ఉంది కదా
మరి ఏమైన్నా ఆళ్ కెన్ తీసుకుంటే అప్పుడు ఏమైనా ఇబ్బంది పెడతాడా
ఇబ్బంది పెట్టాడు ఆయన వస్తాడు మన కాలేజీ సర్టిఫికెట్స్ ఆడబడితే ఆడసినాడు మన సెట్స్
ఎందుకు
ఏమో నామన్న నాది సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వెళ్తే నా తీసుకుపోయి కింద పెట్టినాడు
అంటే ఒక ఒక బ్యాగు్ లో లేవా ఎవరి దా ఎవరి సెట్టు వాళ్ళ దాంట్లో లేవా
లేదురా బాబు అసలు నీ ఇది ఎక్కడన పోయింది
ఓ నెనా ఒక దాంట్లో పెట్ అే అన్న అట్లా ఏంది సర్టిఫికెట్స్ అంత నెగ్లెక్ట్ చేస్తా ఎట్లా సార్ వాళ్ళు
ఆ అట్లేచేసిన అసార్ అ శీ ప్రిన్సిపల్ సార్ తీసేసిందంట
అ
అయితే టీ చేస్తే నీకు బర్త్డే ఎక్కువ అవుతుంది అయ్యా నువ్వు ఇల్లొద్దు ఆ నర్సింగ్ దాంట్లోనే ఉండు మా దాంట్లో వద్దా అని అన్నాదంట
ఆ
అయితే ఇంక మాట్లాడుకురు ఏమో సరేలే
మరి అట్లయితే మన సర్టిఫికెట్స్ మన లైఫ్ కదా అట్లా చేస్తే అది కరెక్ట్ కరెక్ట్ కాదు కదా
హ్మ్
అంత నెగ్లెక్ట్ చేసే ఎవ్వరు స్టూడెంట్స్ ఫ్యూచర్ అది ఫ్యూచర్ డే డిపెండ్ అయి ఉన్నది ఆ సర్టిఫికెట్స్ మీద అంత ఈజీగా ఎందుకు అట్లా చేస్తారు వాళ్ళు
ఆ అట్లా చేస్తున్నాడు ఆ సారు
ఆ
ఇక ఆ టీచర్లు వచ్చిరు ఆ టీచర్ల ఏం లేదు సోది నమోనారాయణ ఏంచెప్తరో ఏమో వాళ్ళకే అర్ధం అయి
క్లాసెస్ చెప్పలేరా
ఈ ఏడా క్లాసులు రెండు క్లాసులు నేను చెప్ చెప్పిరు ఆ రెండు క్లాసులు ఏం చెప్పిరో అర్థం కాలేదు ఏదో చెప్పిరు ఏదో చేసిరు
మరి రికార్డ్స్ గురించి ఎప్పుడు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏమైనా పెడతారా అటనా
ఇక పార్టీ గురించి మాట్లాడిరు పైసలు ఎవ్వలు కట్టలేదమ్మా త థర్టీ మంబర్స్ కట్టిరు ఇంక మీ మిగతా వాళ్ళు కట్టలేదు ఆళ్ళు ఎప్పుడు కడతారు ఏమో ఇక జూన్ లో ఎప్పుడు పెట్టుకున్నాం సార్ అని అడుగుతే వీళ్ళంతా
హ్మ్
అన్నా సా జూన్ ఫోర్ కన్నా ఫైవ్ కన్నా పెట్టుకుందాం అ దరు ఇస్తారు కదా అప్పుడు లోపల అప్పుడియప్పుడే స ఆ ఫ్రెషర్స్ పార్టీ ఫేర్వల్ పార్టీ ఇక రెండు ఒకసారే చేస్తాం అని అన్నాడు సార్
అవునా హ్మ్ పే చేసిన వరకైనా పెట్టొచ్చు కదా కండక్ట్ చేసి ఎందుకు మరి వాళ్ళు అంతా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇవ్వకపోతేనా ఇవ్వలేద అన్నారు ఇచ్చినాక కూడా మరి కరెక్ట్ కాదు కద సిక్స్టీ మెంబర్స్ ఇచ్చారన్నారు
ఆ సిక్స్ మెంబర్స్ యిచ్చరు అంతే ఎవ్వరు ఇవ్వలేద్ అంట ఇగ అందులో ఒక డా నేన్ గానీ కొన్నా
ఆ నిమ్మలంగా ఇద్దులే గానీ
ఆ
ఇప్పుడిమ్ డిజర్ట్ పేషేన్ట్ మరి ససిఈ వన్ సిసిఈ టూ అంటే మెథడ్ వన్ క ఒకటి మెథడ్ టూ కొకట
ఆ
మరి అవి ఎట్లా మనకు ఒక ఫార్మేట్ మోడల్ కన్నా ఉండాలి కదా పీడిఎఫ్ లాంటిది ఏమన్నా ఆడకపోయరా సార్ వాళ్ళని
ఏమో చెప్తా అన్నాడు కదా ఆయన గ్రూప్ లో పెడతా అన్నాడు ఒకవేళ పెడితే పెట్టుండొచ్చు లేకపోతే ఓరియంటేషన్ క్లాస్ అని పెట్టి దాని గురించి తెలుచుకోమను పిల్లలకి ఇప్పుడు మనం ఇంటర్న్షిప్ కి వెళ్తాం కదా
ఆ
మనమే క్వశ్చన్ పేపర్ రెడీ చేసి ట్వంటీ మార్క్స్ కి మెథడ్ వన్ మెథడ్ టూకి పెట్టాలంట
ఆ
ఇప్పుడు సోషల్ ఇప్పుడు నా సోషల్ కదా సోషల్ల్లో ఇప్పుడు నేను ఇద్దరు ఆ వన్ టు త్రీ ఫోర్ం ఫైవ్ మెంబర్స్కి అని పెట్టినా ఇంకో టెస్టు
ఆ
అట్లా ఫైవ్ ఫైవ్ అన్నా, త్రీ ఫోర్ అన్నా పెట్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టుగా ను మీరే మార్క్స్ వేసి మీరే సైన్ పెట్టుకొని చేయాలంట
ఉహు అట్ల మరి క్లాస్ మొత్తానికి పెడతే కదా, ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కే ఎందుకు పెడతాం?
ఇప్పుడు ఓన్లీ ఎయిత్, నైన్త్, టెన్త్ ఉన్నరు.
అదేరా ఆల్ ఓవర్ స్టూడెంట్స్ కి పెడతము పెడితే, క్లాస్ టోటల్ క్లాస్ కి పెడతాం కదా
అవును
మరి పెట్టినప్పుడు అన్ని తీసుకోవాలని అంటే ఓక్ ఓన్లీ మన మ సెలెక్ట్ చేసుకోవాల, ఒక నాలుగురి ఐదుగురి అట్లా
ఆ సెలెక్ట్ చేసుకొని లేకపోతే కనెక్ట్ చేసినట్టుగా ఒక ఫోటో తీసి ఒక పూట తియ్యాలి, మళ్ళీ ఇంకా అవి రాసి క్వశ్చన్ పేపర్ రెడీ చేసి వాళ్ళతోని రాపిచ్చి ఆ పేపర్ మనం ఉంచుకోవాలి.
అయి మనం ఉంచుకొని రికర్డు ఆ
రికార్డుల పెట్టాలి.
అవన్నీ పెట్టాలా, నాలుగైదు పెట్టాల్నా?
ఆ నాలుగైదు తీసి పెట్టాలంట, అట్నే ఇ ఇంకో మెతడ్ గని ఉంది. గదా మనకి
మెథడ్ వన్, మెథడ్ టు అవును.
దాని కనుక సేమట్లనే చేసి పెట్టాలి.
సి అదేరా, మెథడ్ వన్ కోక సీసి, మెథడ్ టూ కోక సీసి అంటే ఇట్లా ఈ ఓన్లీ పేపర్సే పెట్ పెట్టాలా ఇంకా మ్యాటర్ ఏమన్నా రాయాల్నా? అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసిన పేపర్సే పెట్టాలా?
ఎగ్జామ్ కండక్ట్ చేసిన పేపర్ లో పెట్టాలి మనం, మనమే కదా క్వశ్చన్ పేపర్ రెడీ చేసి
అవును రెడీ చేస్తవ్ ఓన్లీ ఆ పేపర్లో పెట్టాలి ఓకే. మళ్ళ నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఏమన్నా మ్యాటర్ రాయాలా అని.
రాయాలిగా నువు నువ్వు క్వశ్చన్స్ ఇచ్చిన ఆన్సర్ రాయాలి.
ఈ పిల్లల పేపర్లతో పాటు మనం క్వశ్చన్ టు ఆన్సర్ మళ్ళ బుక్ ల రికార్డులో రాయాలి
ఆ ఆహా రికార్డుల కాదు, వాళ్ళకి రెండు మూడు పేపర్లు ఇత్తే రాసి పెడతరు మనకి, ఇప్పుడు మనం ఎగ్జామ్ లో హల్
అదోకే నాకు అర్థమయింది, అదోకే కాకపోతే నేననేది రికార్డు మొత్తం ఇప్పుడు సప్ మోజ్ చెప్తనా? ఇప్పుడు పీరియడ్ ప్లాన్ లెసన్ ప్లాన్స్ ఉన్నయి కదా అవంటే మనం లేసెన్ ప్లాన్స్ రాస్తాం ఓకే, ఆ రికార్డ్ అన్నది కంప్లీట్ అయిపోతది. ఇప్పుడు అట్లనే ససి కూడా అసైన్మెంట్స్ కేమో మేడం వాళ్ళు క్యూస్షన్స్ ఇస్తరు కాబట్టి రాస్తము ఒక సిసీ కెట్లా ఓన్లీ క్వశ్చన్స్, క్వశ్చన్ పేపర్లు పేస్ట్ చేయడమేనా, ఇంకా దాని గురించి రిలేటెడ్ గా ఏమన్నా మ్యాటర్ రాయాలనడుగుతాన్న
ఏమో అదంతా మనకు తెలియదు కానీ ఇంగ అట్ల చెప్పిర్రు. మెథడ్ వన్ మెథడ్ టూ కి అట్లా చేయమని చెప్పిర్రు. ఉమ్
అదే మనం కొంచెం క్లారిటీ ఇస్తే దాని మీద బాగుండు
ఇంగిస్తరేమో మనకి పెడతరు ఇంటర్న్షిప్ గా
అవునా
ఉమ్
ఓకే సరేరా మరి, ఓకే మరి ఉంటున్నా కొంచం పని ఉంది, ఆ ఓకే బాయ్
నాగని పని ఉంది
ఊ ఓకే బాయ్